హలో
హలో ఏం చెస్తళు
హలొ
హలో
వినిపిస్తుంద
హలో
హలో
హలో
హలో
హలో
విపిస్తలేదా
వినిపిస్తాంది వినిపిస్తాంది
ఆ ఓకే ఓకే
ఏం చేస్తాలు
ఆ ఏం లేదు నేను మొన్న మీటింగ్కి వెళ్ళినా అన్నట్టు మీటింగ్కి వెళ్తే తడా గ్రామ్ పంచాయతులు మున్సిపల్టీ ఐంది కదా
అవునా
అందులో మా గ్రూప్స్ ను వేర్ చేసిండ్రు అన్నట్టు అప్పుడు నవభారతి మండల సమస్య ఉంటే ఇప్పుడు వేరే మాది మెప్మా అయింది కాబట్టి మాకు ఇక్కడ మీటింగ్స్ పెడుతున్నారు ఈ మున్సిపాలిటీ లో అయితే ఏమన్నారం టే వీధి విక్రయదారులు అంటే చిరు వ్యాపారులు ఉంటారు చూడండి చిరు వ్యాపారులకు లోన్స్ ఇస్తా అన్నరు అన్నట్టు అయితే దాని గురించి పొదున వెళ్ళిన నేను సర్వే చేసి వచ్చినాము చేసి వస్తే మొన్న చేసిలు గాని ఒక పది మంది ఇచ్చిడు ఫార్మ్స్ ఇగ వాళకూడా వాళ్ళగ్గూడా ఇంటింటికి వెళ్లి చెప్పినం ఇట్లా చేసుకుంటే బాగుంటది మీరు మీకు మనీ కావాలంటే ఒక పదిహేను వేల వరకు వస్తు స్తాయ్ చిన్న చిన్న వ్యాపారాలకు పదిహేను వేల వరకు వస్ స్తాయి దానికి కావల్సినవి ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డు ఒక పాస్పోటొ మనం ఏ వ్యాపారం పెట్టుకుంటామో ఆ వ్యాపారం యొక్క ఫోటో దానికి అంటించి ఇవ్వండి అని చెప్పేసి వచ్చినమన్నట్టు అయితే వాళ్ళు ఓకే అన్నారు ఒక ఐదారుగురు ఓకే అన్నారు ఆ ఐదారుగురు ఫామ్స్ తీసుకొచ్చుకొని ఆ నింపుతున్నా
మీరు నింపుతనుళ్లు
ఆ నింపుతుంద మళ్ళీ ఏమన్నా అవసరం ఉంటే వాళ్ళు కాల్ చేయమన్నారు ఇంటికి తీసుకొచ్చి ఇస్తమండి అని అన్నారు
ఏమైన్నా డౌట్ డౌట్స్ ఉంటే మిమ్మల్న ఫోన్ చేయమన్నారు మా మళ్ళీ వాళ్ళు
తీసుకొచ్చి ఇస్తాన్నారు
అవునా బాబు స్కూల్కెళ్ళిందండి
అ మే
బాబు స్కూల్కెళ్ళిండా
ఆ వెళ్ళిండండి వెళ్ళాడు అబ్బాయి స్కూల్కెళ్ళిన్ తర్వాతనే ఆ నేనటు ఎళ్ళిన ఎళ్ళి అ ఆ పని చూసుకొని మళ్ళీ అట్లానే ఆ ఒక చిన్న పని ఉండే ఎక్కడ అంటే ఇప్పుడు బ్యాంక్ కి వెళ్ళినండి
బ్యాంకెళ్ళొచ్చారా మ్మ్
మీటింగ్ అయింది అన్నట్టు మీటింగ్ అయితే మా పొదుపు డబ్బులు ఆ మనిషికి రెండు రెండు వందలు వేసుకుంటాం పది మందిమి రెండు వేల పొదుపు పొదుపు ఖాతాలో ఎసిన మళ్ళీ లోన్ కూడా అమౌంట్ కట్టేసి ఒచ్చినండి అట్లాగే బాబు వాళ్ళ స్కూల్ కెళ్ళి వాళ్ళ టీచర్స్ వాళ్ళని కలిసేసి వచ్చిసి ఫీజ్ ఎంత అని ఆ వ్యాన్ ఫీజు కొంచెం ఫీజు తగ్గించండి అని అడిగేసి ఒచ్చినా వాళ్ళు ఈ రెండు మూడు రోజులలో ఆఫ్ కట్టండి మళ్ళీ ఈ దాస్ సరా తర్వాత ఆఫ్ కట్టండి రెండు కిస్తీల రూపంలో కట్టండి అని అన్నారు అంటే కొంచెం తగ్గించన్న
మ్మ్ ఏ క్లాస్ బాబు
ఇప్పుడు సెవెన్త్ అండి
అంత ఇ లోకలేనా వేరే ఊరికెళ్తడా
లోకలే అండి దగ్గరే
వ్యాన్ల వెళ్తాడా అళ నడుచుకుని వెళ్తాడా
లేదండి బైస్కిల్
లంచ్ కూడా పెట్టేస్తార అతనికి
ఆ పెట్టేసిన లంచ్ కూడా పెట్టేసాను
హ్మ్ మీరేం చేస్తారు ఇంట్లో
నేను ఏం లేదండి గ్రూప్ లో నేను అధ్యక్షురాలిని ఆ ఖాళీ ఇప్పుడు ఖాళీనే అంతకు ముందు పని చేశానండి అగ్రికల్చర్ దాంట్లో ప్రైవేట్ దాంట్లో జాబ్ చేశాను కానీ ఇప్పుడు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండి ఇంట్లోనే ఉంటున్నా నేను గ్రూప్ లో అధ్యక్షు రాలునండి ఏమన్నా ఇప్పుడు గ్రూప్ లో పెండింగ్స్ ఉన్న గ్రూప్ల దగ్గరికి వెళ్ళి గ్యాదర్ చేయడం అన్నట్టు అంటే మధ్యలో లోన్ కట్టేసి ఆఫ్ చేస్తారు చూడండి
అవునవును
అలాంటి వాళ్ళ దగ్గరకి వెళ్ళి ఇక లోన్ కట్టండి మీకు నెక్స్ట్ లోన్ వస్తుంది అని ఇక వాళ్ళకి అర్థమయ్యేటట్టు చె చేయడం అన్నట్టు అట్లా మా సిఎం ఇగరు ఆ అట్లా వెళ్తే కొంచెంమనా ఇ మనీ వస్తుంది కదా మన అవసరాలకానీ ఇక అబ్బాయి స్కూల్ కెళ్లగానే పొద్దున పది గంటలకెళ్ళి ఈవినింగ్ వరకు వచ్చేస్తా అండి అట్లనే ఈ రోజు ఒక ఎక్స్ట్రా పని పడింది అన్నట్టు ఆ ఫామ్స్ కోసం కూడా వెళ్ళాను
అవునా
మ్ కొంతమందికైయితే అసలు ఆధార్ కార్డ్సేఅ లేవండి అ కొత్తగా వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళలకు ఆధార్ కార్డులే లేవు ఆధార్ కార్డ్సే లేవు అట్లా కూడా అవి కూడా చేయించుకోండి అని చెప్పేసి వచ్చిన అంటే ఎక్కడ చేసుకోవాలి అని ప్రాసెస్ అన్ని అడిగిినలు అన్నట్టు
అవునా పోయి వచ్చ చెప్పి వచ్చేరా
ఏం ఇ ఈవినింగ్ వరకు ఇక పనులు ఉంటాయి కదా ఇంట్లో
అవును ఉంటే ఇంట్లో పనులు మళ్ళీ చేసుకోవాలి
ళల పూట్ గా అబ్బాయి వచ్చే. లోపు ఇంటి దగ్గర ఉండాలనేసి వచ్చేసినా ఇంకా ఈ రోజు తొందరనే వచ్చినా అండి
మ్ లేకుంటే చాలా సేపు ఉంటారా
ఆ లేట్ అయ్యేది లేట్ అయితది ఒక్కొక్కసారి అంటే జనాలు ఇద్దరు ముగ్గురే ఉన్నారు అక్కడ
అందుకే తొందర అచ్చిల్లు లేకుంటే ఫైవ్ త్రీ అవు
ఫైవ్ అవుతది ఫోర్ అయితది కాకపోతే మా అబ్బాయి వచ్చేలోపు నేను ఇంట్లో ఉంటాండి ఇక మళ్ళీ మా సార్కి ఇక భోజనం పెట్టడం అంటే అతనే తింటారులేండి చెప్పె ఎళ్ అతనే పంపిస్తాడు సరే వెళ్ళరా చేసుకో చేసుకుంటే బావుంటది కదా అని
అవును మీరు పనికి ఎళ్తారు కాబట్టి వాళ్ళు ఏమనరు
ఆ మళ్ళ నేను బుక్కిిఫర్ గా బుక్స్ ఇప్పుడు కూడా రాస్తాండి ఇప్పుడు మాకు ఇరవైరెండు గ్రూపులు ఇద్దరు ముగ్గురు నాతో పాటు ముగ్గురు ఉన్నారండి మా వీవో కి ముగ్గురు బుక్కీపర్సుంటారు మేము మనిషికి పది పది గ్రూపులకి రాస్తాం
మరి లేని వాళ్ళని చేర్పించుకుంటారా మీరు మైనస్
కుంటాము ఆ చేర్పించుకుంటున్నామండి అట్లా రెండు మూడు గ్రూపులు తయారయినాయిండి కొత్త గ్రూపులు ఆ మూడు అయినాయి వృద్ధుల గ్గూడా ఇప్పుడు అవకాశం ఉంది వృద్ధులయి మూడైనవి మళ్ళీ చిన్న పిల్లలవి అంటే ఎయిటీన్ ఇయర్స్ లోప్ పిల్లలవి కూడా ఒక నాలుగుయినాయండి గ్రూపులు అట్లా తయారు చేషినం కానీ వాళ్ళకి అకౌంట్ ఇంకా తీయలేదు తీయ ఆ పిల్లలకు పెద్ద వాళ్ళకి కొత్త గ్రూపులు జాయిన్ అయిన వాళ్ళ గ్గూడా
ఇప్పీయాలి అకౌంట్
ఆవును ఎంటండి శబ్ధం
ఆ మ రొడ్ పైన వెళ్తానయ్ వెహికల్స్
ఆ హా రోడ్ కి రోడ్డు సైడ్ వెళ్తున్నాయా వెహికల్
ఆ వెహికిల్స్ ఎళ్తన్నయ్
మీరేం చేస్తారండి
మేము ఇంట్లోనే ఉంటాం అండి
ఇంట్లో నేనా పిల్లలు
ఒక బాబా అండి స్కూల్ కి వెళ్తాడు
చిన్న బాబా అండి
చిన్న బాబు సెవెన్ ఇయర్స్
స్కూల్ కి వెళ్తాడు అబ్బాయి
వెతాడా అంటే ఈ అబ్బాయి పెద్దగాయిన తర్వాత ఏమన్నా వర్క్ చూసుకుంటారా
అవునండి
ఆహా ఫీల్ అవ్వకండి ఎందుకంటే ఎవరైనా ఏదో ఒకటి చేసుకుంటున్నారు కదా ఇప్పుడు
అవునండి ఇంట్లో ఉంటే ఏం వస్తుది బయదన్ని వెళ్తే చేసుకుంటూనే డబ్బులు వస్తాయి మనకి
అంటే మన అవసరాలు మన అవసరాలు నేర్చుకోవడానికి ఎంతో కొంత అట్లా మనం చేసుకోవాలి కదా అండి చేస్తే బాగుంటది అట్లా ఖాళీ ఉండకుండా ఏదో ఒక చేస్తే అనే బాగుంటది చిన్నదైనా పెద్ద పని అయినా అని అట్లా నా ఆలోచన
అదే ఇక్కడ బైకులో షాప్ పడ్డేదాఅత్త అది ఓపెన్ చేస్తే అంలా మంది కావాలట వెళ్ళాలండి అంలాకు
ఒక్కరే వెతున్నారా ఉన్నారా అండి అనుకుని వెళ్తున్నారా మీరు ఒక్కరే వెతు
ఆ లేదండి ఆండి వేరే అక్క వాళ్ళు చూసారు ఆ అక్క వాళ్ళు చెప్తే మేము వెళతాం
ఆ మీకు వెలిసిన వాళ్ళు చెప్తే వెళ్తారు అన్నట్టు
అవును ఒక ఫే ఫోర్ మెంబర్స్ వెళ్తాను అని అనుకున్నాం వాళ్ళు చెప్తే మేము వెళ్ళదు
ఆ ఎంత ఉంటది సాలరీ
ఏమో అండి వాళ్ళు ఇంకా చెప్పలే వాళ్ళు రమ్మని చెప్పలే వాళ్ళు రమ్మని మన ఏంటి ఇస్తారో చెప్తే మేము ఇంట్లో అడిగి వెళ్తామ అండి
ఆహా ఫస్ట్ వెళ్ళి మీరు తెలుసుకొని వచ్చిన తర్వాతనే ఇంట్లో మీ భర్తలు ఒప్పుకుంటూనే వెళ్తా అంట న్నరా ఆ పంపిస్తారులే ఏంటి ఎట్లా పల్లలు స్కూల్ కి వెళ్ళిన తర్వాత ఖాగా ఉంటాం కదా అండి
అవును ఖాళీ ఉంటాం అనేసి ఏదో ఒక చూసుకోవాల అన్నట్టుగా చూసుకుంటామండి
అవునా అంత బెటర్ కదా వెళ్ళడం హలో వినిపిస్తుందా
సొన్ అన్నంతిన్నావా
హలో
ఆ
హలో
ఆ హలో చెప్పండి
అ మాట్లాడుకుంటానే వినిపించట్లేదా అనుకుంటున్నా
ఆహా లేదండి మా సార్ ఫోన్ చేస్తే వేరే సెల్ నుండి మాట్లాడదాండి
అవునా ఏం చేస్తారు సార్ ఏం చేస్తారండి
మా సార్ రిజిస్టేషన్ ఆఫీస్ చేస్తాడండి
రిజిస్టేషన్ ఆఫీస్ చేస్తార
ఊ
ఇట్లా ప్లేస్ గురించా తెలుస అంటే
ప్లేస్ మ్యారేజ్ అయిన వాళ్ళకూ డబ్బులు వచ్చేటట్టు చేస్తారండి
కళ్యాణ లక్ష్మి, ప్లేస్ రిజిస్టేషన్
ఆ అవునండి
అవునా వెళ్తరా మరి బోజనం పెట్టడానికి
తిన్నారా అండి మీరు మంచి చెసారా
ఆ చేసమండి చేసాము దానికి చేసాము మీతో మాట్లాడుతున్నాను సరే అండి మరి వెళ్ళండి భోజన భోజనం పెట్టండి మీ సార్కి
ఓకే అండి
ఆ ఓకే
మీ సార్ ఫోన్ చేసిండ